ఎందుకు వినపడదు నీకు వినపడి ఇస్తే నువ్వు ఎందుకు కట్ చేసినావు
నేను కట్ చేయలేదు నేను ఇందాక నీకు చెప్పినా కదా
నువ్వు వట్సప్ లో
అంత లేదు వినిపిలేదు అని చెప్పే నేను నీకు వాట్సాప్ లోకి వచ్చాను నేను వచ్చి మీసే చేశా నీకు విన్నీపిస్తాదా అనేసి అది నాకి నువ్వు టెన్ మినిట్స్ కాకనే కట్ చేసావు అందుకనే అలా అ అయి మాతుంది
చ లేే ఊకే ఉందు
మ నాకు ఎందుకు మ మన నాందుకు చుటి స సెవెన్ సెకండ్స్ అనీ రూపిస్త చెప్పు ఉ
ఏమ వదిలేయ్
ఓకే ఏ మంటారు తా ఈమంటం చెప్తా
పస్తానా
ఆ నువ్వే క నా అత్త ఫోన్ చేసింది అన్న
మా అక్క అన్నిటెది
మీ అక్కా నా ఓకే ఓకే ఏమంటా
ఏందో ఆయిల్ ప్యాకెట్ తీసుకని రామంటే సర్లేడి ఏమో తెలీదు ఇప్పుడు కాదు రేపు
అవునా ఓకే మ్మ్ తరువాత
అంతే ఇంకేం
అ మీ తమ్ముడు ఏమంటా ఫోన్ చేస్తుండగా
అకనేకనే
ఆ
స
కాదు
ఆ
మీరు చలవాలదా నువ్వు అయినా చోకదులు అంటే కలుస్తాంకదా నార్మల్ గా మకూద్ పోయినపుడు నువ్వు బాబా వదిషేపట్
ఆ
కలవలేదా ఈ రోజు అంటి
కలిసినం ఎందుకు కలవలేదు
మళ్ళీ ఏం మాట్లాడలే
ఏం గుంచి
ఏదైనా నార్మల్గావ మాట్లాడతారు
ఏమి మాట్లాడలేదు
ఎందుకు ఊరికే సైలెంట్ గా
ఇ ఎట్లుండమ్మా చదువు సైలెంట్
ఇంకి ఏం మాట్లాడత
ఏమ్ మాట్లాడిన
పోతరంటన బెంగళూరుకి కోర్స్ నేర్చుకొనేకి
ఆ
కోర్స్ నేర్చుకునికి బెంగళూరు పోతారంటనా
ఏమో
ఇంచె నువ్వే కదా చెప్పినరూ అన్నావ్ నువ్వే కదా చెప్పినారన్నవ్ ఉనండి మాట్లాడ్ లేదా నేనా ఇంకా మా మామ ఫోన్ చేసిండ్య కదా నిన్న
ఉ
అంటే నేన్ నీకు చెప్పిన కదా అట్లా ప్రోడక్ట్ బేస్ టే సర్వీస్ బేస్ అని జాబ్స్ ఉంటాయి నీక్ చెప్పలే నేను నీకు చెప్పిననా ప్ర సైడ్ సర్వీస్ బేస్ అని జాబ్స్ ఉంటాయి అని
ఎక్కడా
అంటే ప్రాడక్ట్న్ బేస్ చేసుకొని జాబ్స్ ఉంటాయి
ఆహా
సర్వీస్ బేస్ చెస్కోని ఉండ్యా అంటే ప్రోడక్ట్ బేస్ సర్వీస్ బేసింగ్ ఎట్లా అంటే ఇప్పుడు స వేర్త్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్సమ్పలు సాలరి మంత్ ఇయర్లీ ఫోర్ ఎల్టీ ఉంటాది ఆ అంటే మంత్లీ మంత్లీ తట్ టీ థర్టీ ఫైనా వస్తుంది ఇంతకు మించి రాదు కదా మనం ఎన్ని ఇయర్స్ చేసినా మొత్తం ముపై ముపై రెండు వేలే అంతే కదా అదే మనమ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి పోయినావ్ అనుకో నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినావు అనుకో నీకు అక్కడ ఏం ఇస్తాడు వన్ లక్ కు జాయినింగ్ పోయి నీకు వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇస్తారు రూపే ఇంకా జాబ్ జాబ్ లోకి జాయిన్ కాగానీ జాయిన్ అయ్యేటప్పుడు ఇస్తాడు దానికి ఎంత మంద్ ఇదే వన్ ల్యాక్ టూ ల్యాక్ టూ అట్లా వచ్చే ఛాన్సెస్ కూడా ఇన్నాయ్ సాలరీస్ అది బెస్ట్ కదా హై టార్గెట్ పెట్కోండి అని చెప్పునాడతను
మీ మామ పెట్టుకున్నాడంటా ఇట
మా మామ కాదు చెప్పిండేది వర్క్ షాప్ అతను చొప్నాడు వర్క్ షాప్ అప్ప
ఆహా
వర్క్ షాప్ సార్ చొప్పినాడు అట్లానే అంతే కదా మళ్లి అదే బెస్ట్ చ్చు కదా అప్పుడు ప్రాడక్ట్ బేస్ పోతే మనకి చ్ మనకి ఆ సాఫ్ట్ వెర్లు మెత్తం మన పైన ప్రెజర్ ఉంటది వ్యూస్ ఇడు వ్యూస్ ఇయాలంటే చ్ దాంట్లో అనుకో మనం ఇష్టము అంటే మంత్ మంత్ లో మనం ట్వంటీ వన్ డేస్ వర్క్ ఇగ టూ డేస్ అంత
స
మేలు కదా మంచిగా బాగుంటది
అ
సో అట్లా టార్గెట్ చేసుకోల్లా దానికి ఇప్పుడు ఎట్లా నేను జావా స్టార్ట్ చేసినా కాబట్టి జావా నేర్చుసుకొని తర్వాత ఎన్ దది ఫైతాన్ నేర్చుకుంటా జావా అయిపోతానే అదే అయిపోయినాకా కోర్ సైడ్ వెంచ్ రెండన్నా పెట్టుకుంట ఇ యస్ ఐ ఓ టీ అవి నావి ల్ ఐ యస్ యస్. హెవీ కాండక్తర్సు ఇట్లా. ఫోర్త్ పోయిన ఒక రెండు కోర్సులు నేర్చుకుంటే. ఇల్లు సరిపోదు గద టైర్ ఇదిప్పుదు కనీ. టైంని క్రియేట్ చేసుకొని, ఇట్లో గట్ల చదవాలి. ఇప్పుడు చదువుతేనా గదా రేపు పొద్దున్న. హ్యాపీ గ ఉంటాము.
నా బాగుంటది.
అ తర్వాత. అవును నీకు పైసా నీ పైసా నష్టమైతందా బావా ఈజీ. ఇట్లనే పైసా నేనే.
అంతంతా మాత్రమే.
మంటే.
అర్థమయిన కాడికి అర్థమైతది.
హలో. ఎక్కువ ప్రోడింగ్ ఉంటాయా ఇలో.
ఎట్లానా నేర్చుకోలి కదా లైఫ్ లో హ్యాపీగా ఉండాలన్న కదా నేర్చుకోండి.
హ
అంటే ఆమె అడిగే ఎదంటె కోడింగ్ ఈజీ గానే ఉ. ఎ అంత కోడింగ్ ఎక్కువగా ఉంటదా దాన్.
అమే పోడింగ్ లో పోలేదింకా.
సినిమా బేసీక్స్ లో ఉన్నదా. ఇప్పుడైతే టైటీ సిక్స్ ఏ.
అయిపోతాయి ఈ రోజు, రేపటి నుంచి కోడింగ్.
ఎన్ని రోజు అయింది జరగబట్టి పైటం క్లాస్.
అవున్ స్ ఇంకా రాస్తా.
అదే పైనే.
మరి ఇంకా ఆడుకోలేదుడి అంటే మీకు ఇప్పుడు చదువుటానేది ఒక్క. కోర్సు ఏనా లేకపోతె రెండు కోర్సు చెప్తాఅన్నదా.
రెండు అయిపోయినయ్ మూడోది చెప్తా.
ఇప్పుడు ఒకటే చెప్తా పైతను ఒకటే.
ఇప్పుడు అప్లై చేసినా తీసుకోండి. మళ్ళ ఐడి ఫోటో తీసు. డేరింగ్ చేస్తాను.
అదే.
ఏమ్ నమ్మకం వస్త.
ఏంటి.
బస్ ఇంకా రాలేదు, వొస్తుందో రాదో.
ఇంకా రాలేదా, టైమ్ అయితంది, నైన్ తట్టి ఫై.
ఏంటి.
ఉన్నాంట నా బస్సు ఇ రోజు.
ఉంది అన్నారు.
ఉందాన్నారా. మళ్ళీ అక్కడ తన్ను ఆ ఆ ఆయనను అడుగు మెడికల్ షాప్ లో
ఉంది బస్ ఏమో రాలేదు ఏమో వస్తోందో రాదో తెలిదు లేట్ చాలా ఒక ఫార్టీ మినిట్స్ డిలే ఇప్పడికే
నాగు అట్లా చేస్తే ఎట్లా వాళ్ళు బస్ వాళ్ళు పోయే వాళ్ళకి గవర్నమెంట్ బస్సు అట్ల ఎట్లా ఎస్తుంది. ప్రైవేట్ బస్సు కన్నా ఏమో అనుకో గవర్నమెంట్ బస్సు రూల్స్ వాళ్ళు కావాలికదా. మ్
హ్మ్
మ్ హ్మ్ హలో
ఆ
అవునండి.
చెప్పు
చెప్పాలి మీరే సంధ్య ఏమన్న ఫోన్ చేసిందా?
నా దగ్గర ఎవరి నెంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేసేసానా.
ఎందుకు చేసినవ్ అట్లా
చేయాలనిపించేసింది చేశేష్ణ
ఎందుకు కనిపించింది ఏమైంది చెప్పు బ్లాక్ చేసా ఎందుకు బ్లాక్ చేసినవు అంటన్నా
ఏం లేదు చేయాలనిపిచ్చింది. వద్దు అనిపిచ్చింది ఇగో డీట్ ఇగ జేసినా
ఉ
ఈ అ
ఆ ఇంకా
ఇంకేం లేవ్
మీరు ఏం చేసినడంట ఇంట్లో వంటా
ఆ
ఇంట్లో వంట ఏం చేసినారంటా అండి.
ఏమో
ఏమేమి అన్ నాది కడు స్విటగా పెట్టడం మసీదు లో ఏమేమి పెట్టినారు.
శ్యామ్ బెట్టినాము ఈ రోజు
ఆ చూష్ణ అది కజ్జికాయ ఆ ఈ రోజ్
ఆ
ఏం కజ్జికాయ
ఏమో నేను తినలేదు.
మళ్ళీ ఒక్కిచీనవా
పక్కనండే ఎవరిది అన్న
మళ్ళ బీర్ కొన్నవా?
వాటర్ ఓయి తాగవట్టే
ఇంకా అన్ని పెట్టినారు కదా వాళ్ళు ము తినాలా గ్రేప్స్ తినాలా?
తినలేద్
ఎందు అతిథిన దు డేట్ లో ఉంది ఒకటి నుంచి చూసినాం
వేరే వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకున్నారు.
మట్లే తీసుకు వీట్లోకింద
సరే.
ఓ. సరలే మళ్లే బాయ్ సచ్చి హ